అ
ఏడరా
ఇదమి బయగా బండిగడ ఏన్నా బండిగడ ఏన్నాడు మరిది ఇప్పుడు ఎప్పుడు ఒక్కడ ఉంటలేదంది వాడు
వాడు వాకి ఫ్యామ్స్ ఎక్కువ
ఆ దోస్తానాలు
చెకు ప్ర్రష్ పిల్లికిస్తున్నాయి ఫ్యాన్స్ ఎక్కువయి నాకు హాస్టల్ ఉన్నప్పుడే కుదురుకుంటాడు
ఆ
ఆ యాస్ నుంచి వ్యాపార ఫీల్కి వచ్చినే ఆగమాగేవాడు
ఎక్కడ ఉంట ఇ
ఆహా వెనక ఉండడు టైంకు మత్తం తినడానికి మాత్రం అతాడు తిండి కూడా టైం ఒకవేళనా ఆన్న అయితే ఆన్న అయితది
ఆ అయన మీ అయన మీళ్ళ వాళ్ళ ఇంటికాడ నడు తినడు అల్వాటే కదా
ఆ ఎవ ఎవళ ఏ తల్లిదండ్రులన కూడా అనుకోరు ఎందు తింటాను మన్నిటి కాడా వాళ్ళింటి కనుుపించని తినాలి అట్లా ఎవ ఎవ్వరును కోరు
అదే అదే అనుకోరు అనుకోరు కొనుకో సహాయం కూడా అది ఇది కొంచెం పది మంచి ఉన్నాయి కదా హు కానీ ఆ అదే ఒక మర అదే కొంచెం మర కొంచెం మనీ మన ఇల్లు కూడా పడాల అన్నటుగా
చింజర్
ఇంకారిటి కా
సంచి చేయవా మరి
తినలే పొద్దున్నుంచి తినలే
ఘోరంగా బావ కూడా తినలేదు కదా ఒకటైతే టైం
అటు వాళ్ళ వాళ్ళని తోలిన ఇంటికడ కూరడినా మళ్ళా వచ్చి మళ్ళ వద్దామ అని ఈ బావిక్కడ పోయి ఆ నీళ్ళ గిడ్ చూసి వద్దాంమని ఇటుచ్చిన ఇటు వచ్చిన ఇ ఇ నీతానే మన నల్ నాలుగు ఇ ఇదే కుతం
ఆ అయ్యో గంటన్నర అయిపోయింది
పనుకున్నా ఇంతసేపు నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎ ఒక కట్ చేసే వరకు అట్నే పెట్టింది ఫోన్ చూసుకుంట అట్నె పనుకున్నా
అట్లనా హ అదే లే వినితొనే గంట అయింది నాకు
ఇంక ఇంక ఇకరాయే ఇంకొ గంట అట ఇంకోక గంట కూడా అయిపోయేతట్టు ఉన్నాయిగ
ఆ ఇదో ఒకటి కంప్లీట్ అయిందిల్
హ అమ్మ ఎకురున్నవ్ మరి ఇయాల
నేను కూరా వండిన గోరుచిక్కుడు గాయలు
సరిగా మాటలు వినపడతలేదు
ఈ లేవు సుదా కొనళ్లే ఉకే అదే అప్పుడు నీవు ఫోన్ చేయలేదా ఆ సమ్మక్కల పండుగప్పుడు ఇక అప్పటిదే ఇక మళ్ళీ ఏం లేదు కదా ఇంగ టచ్ లేదు ఏం లేదు
మొత్తం వాంచుకొండి ఓకసారి సార్
ఎగ్జామ్ కోసం ఒకసారి సాయి గాని బన్ని గాన్ని తే మనవా ఎగ్జామ్ క స్కూల్ కోసం విజయవాడ కడ బన్ని గాన్ని రమ్మన్నావా
ఆ ఇప్పుడు రమ్మన్ననకున్నా వొత్తాని అంటున్నాడ
ఆ ఇట్లా మామయ్య రమ్మన్నాడు రామ్మన్నాడు
వాళ్ళు ఉంటే రామ్మన్న రా రా పొరా అన్నగా
ఆ ఆ అదే లేగాని అదే అ సర్టీఫికేట్ గురించి చెప్పు కొవాళ్ళ కదా మళ్ళా
ఏమ అర్జెంటైనాలో ఉర్తున ఉ ము స్మ ఆ ఉత్సవాల వాళ సీట్ వస్తే పంపన్నప్పుడు మాన అందరం పోయి తోలొద్దాం
ఆ హ
వునా అట్లా ఇప్పుడు ఏమ్ అయితాది అయితే ఏ అటు పొండి ఇటు పొండి జల్ది జర్నీని వల్లసుడు పైయిన్ ఇదా
ఓ అమ్మో ఆ జర్నీల గురించే చెప్తావ
అట్
తిరిగి తిరిగి సావువాత్తంది అసలు
ఆ
ఆ పిచ్చి పిచ్చి లేసి పోతన నాకైతే రోజు
మళ్ళా తమ్మీ ఈ ఈ ఇటు ఇద్ ఇద్గ
ఇగ డౌటే అనుకుంట సూత ఏమో మరి ఇగ ఇగ మరి ఇండ్లుకు బాగా అప్పులయినట్టున్నాయి
అదే మన లక్ష్మీక్కంటాందిగా ఆ మల్లప్పులు బాగానే ఉ ఊ ఆ మెడల మెడనొప్పి అన్నది అప్పులు బానే అయినయ్ వీల్లెపాట్ హైదరాబాద్ అటు ఇటు పోయి సంపాఇస్
ఏమొస్తది అయనెక్కడ జేత్తుంటడు ఆ మార్వా ఆ బాంకులో పోయి నెలకు ఇరవై ఇరవై వేల పైన సంపాదిస్తది. అయ్యే పోంబా కార్ ఈమ్ఐ లు కట్టుడు సీటీలు కట్టుడు ఈ పోర్ చేసుడే
ఏం చేయడు.
ఉ ఏం చెయ్యడు మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాంకా నుంచి ఇక ఆ ఆ ఆగు వాటికి అవి పడతలేవు గదా ఆ ఊలాలకు ఊబర్లకు అయ లేవు కదట ఫ్రీ బస్ అయిన కాంచి ఇ కాతమ్ మీ రైకలు గూడ లేవిక
ఆ మళ్ళ పట్నం పోతే మళ్ళ మళ్ళీ ఈ శీమ చేసుడు తప్ప ఇక మళ్ళ ఆయన ఏ చేనట్
ఉ ఉ నేను జేసేదీ ఏం లేదిగ ఇగంతే ఇంగట్లా అని ఆ పిల్లని అందుకనే రెండు మిషన్లు పెట్టుకొని సప్పుడుచయక చీరలు అమ్ చీరలు అమ్తది.
ఊ
చీరలు లంగాలు ఫాల్లు ఇట్లా తీసుకొని వేసుకొని కూసో సప్పే కుండని నేను అన్న మరి ఏమయితదో నేను మొన్న పే కాటకాడ ఆడు కుంటా పేకాటాఆడుకుంటా ఉన్నాడు కదా మొన్న బానే వచ్చిండట మొన్న కొడితే ఫోన్ చేసింది ఏడుచుకుంటా ఆడ మాట్లాడతారు నీకు ఎవడుగతున్నడే ఎడిగిపోతావు పో ఎడిగిపోతా నువ్ అని అంటాడుట ఊరికి
ఎవర్ని
మా ఆడ బిడ్డను కొట్టిండట మొన్న ఆ పేకాటకు పోతన్న పేకాటకు పోతాన్నాడు. ఎక్కడక ఎందుకు పోతాన్నాం అని అంటే కొట్టిండంట
న
అట్లా అయితే ఫోన్ చేసి ఈయనకి ఫోన్ చేసి ఏడుస్తుంటే నినే పొమ్మని చెప్పిన పోయిరాపోనంటే మిమ్మలి వద్దు ఎందుకు అని మళ్ళా మళ్ళా ఫోన్ చేసింరట
హు
వచ్చి సాప్పుడేకుకున్నారు ఇలీగల్ కాండక్స్ పెట్టుకోవడం అన్ని చేసుకోవడం
అంతే ఆయన ఆయన కూడా ఉన్నద తెలివి ఫస్ట్ ఆయన నెంబర్ ఈవ్ వన్ అంతేనా
ఆ
ఓఅమ్మో
ఆా కళాకారుడే మంచి కలాకారుడే
ఇడ ఈ మడి నేను నీళ్ళు బన్జేసినాను అనవసరంగా నువ్వే ఇగ సాయంత్రం దంక పో
ఆ ఏమైతాంది నీళ్లు లేకపోతే
ఆ కాల్ వాత్తే పక్కోన్ని కూడా కొడతాది హుహుహు హలో రావాలి
మళ్ళా మళ్ళా ఆన్ చేయకబోయినవ్ మరి
ఏమ దుబ్బకేసినా దుబ్బకు దుబ్బ ఇప్పుడు ఇప్పుడే ఒకొక్కటి బయట పడతాంది ఇప్పుడు ఇదో మొత్తం బయటపడ్డది దీనికి కావాల నీళ్లు.
అట్లనా
ఈ సరి అన్న అన్నకెల్లి అన్న అన్న అన్నోళ్ల కెళ్లి తొందర తొందర
అట్లాన ఓసిని హి హి వాళ్లకు బలం ఎక్కువైందేమో
ఆ ఫడి ఒక కోయిలా
హుహు ముందే కూసింది ఎండలు మాత్రం అబ్బా మామూలు గొడతాలేవు రా రోజు నాకు అర్ధం కావట్లేదు కానీ
యెస్ కొంచం తక్కువనే ఉన్నయ్ ఏం ఉన్నయ్
ఆను ముప్పై రోళ్ళులు తిరు ముప్పై రౌండ్లు తిరుగుతాం కట్టి ఇక అర్ధం కావట్లేదు నాకే ఆ నాకు రోజు నాకేం దాకుతుంది అసల్
నీకి ఎంత అగతుది నవ ఎనగాల ముందు కోస్తే అయినా నీకుదుాల ఏండకాలం ఏడి చ ఏండడాకాల నీకు
నాకు అసలు తలగదు ఆ వానన్న ప్రబుదా ఉదయాన్నే ఎకాద సి
అదే పోయి ఆడ కూర్చుంటే మరి ఎండ మొత్ ఛ నగ్గిన తరువాత బయటికి
అంతే బయటికెళ్ళ అవసరం లేదు అసలు నే ఏం పనికి ఇవ్వక పోతాం బయటికి ఆ గప్పుడు అది పొద్దుకుతుంది అప్పుడు నాలుగున్నరకు బయటకి వెళ్తా నాలుగున్నరకు చెప్ తా
అ
అప్పుడు దాకేలే నేన్ కూడా
హ
హ ఆనా
ఆ
న్య ఇయాల ఇంటి కాడ ఉంటే అసలు బైటికి పోతే అసలు కాళ్ళు స్ సర్ర్ సర్ర్ సర్ర్ సర్ కాళ్ తున్నాయి అసల్ ఇలా ఇలా తోట ఎలా పోదాం అనుకున్నాం పొదరుకులే కదా పోయేద్దాం అనుకున్నాం పోదాం అనుకున్నా అదే ఊళ్ళనే మాదే ఆ టో దింపో త్తాంది ఏం పోత దనాంటే హై ఏమవుదాస్ దాన్ లేదు ఎండట్ట కొడ్ తోంది కూర ఉడకన్ ది అవసరం లేదుఊర్కో అని అన్నాడు ఇ మళ్ళా నేనే రస్తానండి పోతున్నా ఏమవుతుంది మధ్యాహ్నం వరకు వస్తారు కదా ఉంటా పోత తీరద అంటే ఏం వద్దండి ఏం వద్ద అన్నాడు ఎ మల్ల అ ఆ ఎందు కాం సప్ రేపుపో ఇనో అడిబుల్
ఆ
హ మాట్లాడొద్
నో తెలుసా కనీం బంద్గడ
ఆ
తన్ని గాడు ఇంటి కాడే ఉన్నాడా
ఆ ఇంటికాల్ నే ఉన్నాడు ఇగ ఏనుగుకడ్ దామని ఏనుగు పెడదామని సుత్తాన్నం
కడతాల్లా వాళ్ళ పండగ దగ్గర అయినా పండగ కూడా దగ్గరనే ఉన్నట్టుంది గా మీకు మరి
ఆ ఇంకో ఇరవై రోజులు ఉంది ఇయ్యాల ఎంత పద్నాలుగో తారీఖు అంటే ఈ యొక్క
ఆరారు గంతే ఇగ కారు ఇయాల ఎంత ఇయాల ఇరవై
ఇయాల ఇరవై ఆరు రేపు ఇరవై ఏడు
సాయంత్రం ఐదుగంటల వరకు పోతోట్టితే
ఓరినాయనా సాయంత్రం ఐదు గంట కు తింటారు
ఎహె కాదు సాయంత్రం ఐదు గంటల వరకు ఇటు నీళ్లు పోపి త్త
ఆహా అట్లనా ఒకటైతాందిరా పొద్దటినుంచి అన్నమే తినవైతివి
ఆ తిన్లే
అరుపోతాన్నవా దుబ్బకేలిపోతాన్నవా
పోలే పోలే ఈడ్నే దుబ్బకెందుకు ఈడ్నే నీళ్ళు మలుపుతా
ఆహ ఈడ మల్పి ఈడ మల్పి
ఆ ఆహ్ ఇగ దుబ్బకు పోదామనే అనుకున్న కిందికు బొయి ఒకసారి జూస్ కొని దుబ్బకు పోదాం అనుకుంటే మళ్ళ రేపు బోతే మనం మరి రేపు ఎళ్ళుండి ఉండనుగా ఆ దుబ్బ ఇగ ఒక ఒకేలా కాల్ మ దే ఇక దుబ్బకు నీళ్లు అవసరం లేదు ఆల్రెడీ మాట్లాడం మేం ఆల్రెడీ మొన్న మొన్న రొండు రొండు తలవాడిచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇటు ఎక్కువైతయి అనే అటు పైకి మలిపిన
ఊమ్ సరేలే మరి
ఆ కటచేయ్